లు హాయ్ ఏం చేస్తున్నావ్ బాగున్నారా నువ్వు బాగున్నావా రే అదేమో బన్ కావాలన్నావ్ తినడానికి రా ఇంకా రేపు తినలేవు
అవును వస్తున్నా మీ రూమ్ లో ఎవ్వరు లేరా
ఎవ్వరు లేరు
ఆ హలో
హలో
మీ రూమ్ లో నెట్వర్క్ రాదు కదా
నెట్వర్క్ అంటే వైఫై ఆఫ్ చేయి
ఆ అప్ద్వర్క్ ఆఫ్ లోనే ఉంది ఉహు అబ్బా అదా
ఉహు ఇది తిను అది తిందాం
హు నువ్వు తిను నాకేం వస్తుంది
తీసుకోలేద్ నేను
ఇంకేంటి
వఇప్పుడే తిను అమె ఏమననుకుంటే
హు చెప్పురా
ఏం పిస్తూన్నావ్
ఇప్పుడే నా ఫ్రెండ్ ఎదో బన్ ఇస్తే తింటన్నా నువ్వు
ఉ నేను అదేమో వెయ్యిళ్ళు అవ్వులు నవ్వులు నువ్వులు ఆ నువ్వులు తింటున్నారా
అవ్ బాల
హుమ్
ఆ
వావ్ ఇవి తిన్నట్టే అవి తిను హా
హుమ్ ఇంకేంటండి చెప్పండి బట్టలు ఉతికేసారా మీరు
హుమ్ హు
హుమ్ అయిపోయిందండి మీది
హుమ్ నాది అయిపోయిందండి
హుమ్ హు హు
హుమ్ ఇంత పీస్ గా ఉంది తెలుసా మా రూమ్ లో
మా రూమ్ లో ఆమె వదిరి వదిరి సస్తుంది
హుమ్
ఆ నేను ఆ రూమ్ లో ఉండను
పక్కా గొడవయితుంది చూసుకో అట్లీట్లు అవ్వదు
హుమ్
హుమ్
ఇంకా చెప్పు
నాదేం లేదమ్మా
ఉ అగ ఆగు ఎందుకు గొడవలయితాయి అవన్నీ అవసరమా అంటున్నా
పక్కా ఐతే చూస్తారు
సరే ఎవరెవరికి అయితే మనకేం సంబంధం లే అవి మీకైతెనే ప్రాబ్లం నాకు ఎవరితోన గొడవలు అవసరంలే
నోటితో ఎవర్తో
నాక్ ఎవ్రు
ఈమె ఎక్కువ ఓవరాక్షన్ చేస్తుంది ఈమెతో గొడవ అహ కావ్యతో చేసుకోకు ఇవి కావాలంటే చేసుకో మీతో
నాకొద్దంటుంటే హుమ్
హుమ్
ఇంక ఎగొడవలు వద్దు
హ హ హ
హుమ్ హు హు ఏం తిన్నారు మీరు మీ పిజి లో
మా పీజీ లో రాగి బాత్ చేసింది నా ఫ్రెండ్ ఈ రోజు
హుమ్ లేదే బాగ్ చేస్తారా అండి మీ పీజీ లో వన్ వంటలు
లేదు
మరి
బాగుదేమో పెట్టింది తిన్నట్ తినడం అంతే
మీకా నాకి ఈ బన్ తింటుంటే కడుపు ఫుల్ అయిపోతాంది మీరేం చేస్తున్నారండి మాట లేదు ఏం లేదు
మా పీజీ లో బా చేయరు
మ్ హు మరి
చెప్పండి ఏం చేస్తున్నారు ఏంటి సమాచార్ నడు మీ బాయ్ ఫ్రెండ్ గురించి
మా బాయ్ ఫ్రెండు ఏమైంది తెలుసా
పోనీలే వేసుకో
ఏమంటే ఈ రోజు వాళ్ళది లాస్ట్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్
మ్ హు ఏయి అవును నా కామర్స్ పక్ వఫ్ ఫ్రెండ్ దే అంతా వాళ్ళంతా క్రయింగ్ ఎమోజెస్ పెట్టి స్నాప్ పెట్టారమన్నమాట
మ్ అయిపోయింది ఏమన్నాడు నేను రమ్మన్నా అండి మా దగ్గరికి మ్ రమ్మంటే, మ్ మళ్ళీ వస్తాను ఇప్పుడు ఇంటికెళ్ళాలి అమ్మ ఒక్కతే ఉంది అక్క ట్రిప్ కెళ్తుంది సో అమ్మ ఒక్కటే ఉంది నేనెళ్ళాలి ఇంటిక్ కి అన్నాడు సరే లే పాపము వాళ్ళ మమ్మీ ఒక్కరే ఉంటా రనీ నే వెళ్ళమన్నా చూస్తే మారుతల్లి కెళ్ళాడంట ఆళ్ళ వాళ్ళ అన్న వాళ్ళు ఎవ రో తెలిసినన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఫ్లాట్ కెళ్ళి ఆడ చిల్ అయితున్నాడు ఎల్లి
అంత లేదు పక్క వాళ్ళ క్లాస్మేట్స్ ఏమో పార్టీ అరేంజ్ చేసింటారు ఎళ్ళింటారు అంతే.
ఆ వా లేదు లే నే వీడియో కాల్ చె ఇ చేయంటే చూపిచ్చాడు నాకు తెలుసు వాళ్ ఎవరో ఓకే మళ్ళ అబద్దాలెందుకు చె మళ్ళీ ఏమన్నాడు నైట్ లో ఇంటికి పోతా అన్నాడు ఈ రోజు ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి అడిగితే, రేపు, రేపు నైట్ లో పోతా అంటున్నాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఒక్కరే ఉండరా? నా దగ్గర రావడానికయితే ఉంటారు. వన్ ఫిఫ్టీ ఏపిచ్చుకున్నాడు పెట్రోల్ కంట వాళ్ అమ్మయ్య ఇంట్లో వాళ్ళతో ఏపిచ్చుకోచ్చు కదా
హా నీకు బుద్ధుండాలి ఎందుకేసావు?
నేను తినడానికేమో అనుకున్న లాస్ట్ డే తినాలి బయట ఫ్రెండ్స్
వాల్ లాస్ట్ అంటే పక్ పక్క వాళ్ళతో ఉండే ఉంటుంది తెలుసా, వాళ్ళ ఇంట్లో పక్క అడిగే అడిగింటారు. మరి అన్ ఎర్రిపప్పలు కాదు బుద్ధి తెచ్చుకో. వెయ్యోద్ అంటే వెయొద్దు. లేదని మొహంపై చెప్ పు ఇంకొకసారి లేదని చెప్పు వాళ్ళ రియల్ క్యారెక్టర్ బయటికోస్తుంది మా బాయ్ ఫ్రెండ్ లాగ అప్పుడు రియాలిటీ క్యారెక్టర్ బయటికొచ్చేది ఇప్పుడు కాదు డబ్బులు ఇచ్చినప్పుడు కాదు.
మోన్నా సరేలే మ్ అదె డబ్బులు గురించొచ్చి మ్ డబ్బులు లేదు అది ఇది అంటూ ఇలా డబ్బులు మ్యాటర్ వచ్చి గొడవైంది. కదా అందుకే వాడేమన్నాడు డబ్బుల్ లేదు నాతో తినేకి అదిది ఆకలలైతుంది ఆకలైతుంది అంటున్నాడు సరే పోయి తిను తిను తిను నేను అంటున్నా డబ్బులు లేదు డబ్బులు లేదు అంటున్నాడు, సరే నేను యెయ్యానా అన్నా. అన్ చెప్తే ఉమ్ ఏమన్నాడంటే ఉండు చెప్తా ఆ ఎందుకు మళ్ళీ చెప్పడానిక మాటలు అనిపించుకోవాలని నాకు లేదు అది ఇది అన్నాడు, ఆ ఓవర్ యాక్టింగ్ చేయకులే తిన్ తినడనికి అయితే నేను ఎంతైనా వేస్తా, నువ్వు వేరే చిల్లర్ చిల్లర్ ఖర్చులుకైతే నేను వేయన్ నురా అని చొప్ప
హు
ఉ ఇంకా స్టార్ట్ మళ్ళి అప్పునుంచే వేస్ ఉన్నా అప్పునికా ట్వంటీలు టెన్లు ఉ నేనేమో అడుకునేదన్ల ఇలా బతుకుతున్నా
ఫస్ట్ నీది నువ్ చూస్కో తర్వాత మీ అమ్మది చూడు తర్వాత వేరే వాళ్ళు చూడదు ఫ్రెండ్స్ కూడా ఎవరు చూసే చూసేకి వెళ్ళద్దు
ఉ
ఏమంటావ్
కరెక్టే
ఉ
ఉ
సెంటమ్మా సమాస్
ఇంకేంటి మీ రూమ్ మేట్లు లేరా ఎవరు
కెళ్లారు ఇంకో ఆమె ఉన్నా లేనట్టే
ఉ
ఏదో పన్ను బానే ఉంది కానీ ఎక్కువ క్రీము వున్నిలే ఎక్కువ క్రీమ్ నిజం చెప్
అంటే స్టార్టింగ్లో హోల్ ఉంటుంది చూడు అటు పక్క నుంచి తింటే లాస్ట్కి క్రీమ్ వస్తుంది
ఉమ్ బాగుంటది నాకు వర్తు
అవును టెన్ రూపీస్ కడపనిండా తినచ్చు కదా ఇంకా చిప్స్ తీసుకున్న బిస్కెట్ తీసుకున్నా ఏం బాగోదు.
అవ్ నాకు ఆ బిస్కెట్స్ పైనా విరక్తి వచ్చేసింది ఇది మా ఊర్లో దొరకదు అనుకుంటా
నేను అప్పుడు చూసా కాని కానీ తిన్లే ఎప్పుడు మొన్న తిన్నా ఇది బేక్రిీలో పెడితే ఎంత సేల్ అయితాయో ఇంత పెద్ద ప్యాకెట్ చూసి వాళ్ళ ఎంత ఉంటుందిలే అని కొనుక్కొనే కొనుక్కొరు. కదా ఆ
ఏమో ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి అడిగితే
ఉ
చెప్పచ్చు ఇరే ఇ యూస్ బై ట్వంటీసి ఎయిట్ అంట ఈరోజ్ ఈ మంతే లాస్ట్ డేట్ ఎక్స్పాపైరీ డేట్
ఎక్సపైరి డేట్ ఆహో ఇదా నేను దేందో నట్లు ఆలోచిస్తున్నా గూగుల్ది
ఉ హ గూగల్ దండి
అదేమోతుందిలే
అది లేదంట అదంతా చేయలేదు అ చేయకూడదు నాకోచ్చింది ఉమ్ ఇంకేంటండి
ప్పండి ఇకా
కొంది మీ రూమ్ లో
అవునా ఏమో నాకు తెలీదు నేను ఇప్పుడే చూస్తున్నాను ఏంటి వంట చేస్తున్నావా సౌండ్ వస్తుంది
ఓటర్ తాగుతున్నా అండి
అవునం
నా బాయ్ ఫ్రెండ్ నేను ఖాళీగున్నప్పుడు అసలు ఫోనే చేయడు ఎవరితో అన్న కాల్ మాట్లాడి ఏమైన్నా కొంచెం బిజీ ఉన్నా అప్పుడు చేసేస్తాడు అప్పుడు నేను లిఫ్ట్ చేయను తర్వాత అంటాడు ఆ ఏమి అం ఇంత బిజీ ఏమి ఇంత బిజీ అని అన్ని కథలన్నీ చెప్తాడు నేను ఇనుకోని ఉండాలి ఇంకా
ఉమ్ సరిపోయిందండి మీ బాయ్ ఫ్రెండ్ది మంచోడా అండి వాడు
మంచోళ్ళకి మంచోడు చెడ్డోళ్ళకి చెడ్డోదండి
నీకి చెప్పండి వాళ్ళకంతా ఏంటి
ఆ నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ
సెవెంటీ థర్టీ అన్న చెప్పాలి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎట్ల అని ఎంటిదది
రోడు
ఉమ్
మోస్ట్లీ చెడ్డోడే అండి కొంచెం కొంచెం మంచోడు అప్పుడప్పుడు ప్రేమ చూపిస్తాడు పెళ్లి చేసుకుంటా అంటాడు ఏమో నాకు వద్దనుకున్నాం మన్న మన్న లేదండి లేదు అలా ఏం లేదు వవోడు
ఉమ్ బాయ్ అండి